హలో
హలో
హలో హలో
ఆ
ఏం చేస్తాన్నావ్
ఏం చేయలా
ఆ
ఏంది వాయిస్ మారిపోయింది దింట్లో
వారిపోయి మారిపోయిందా వాయిసు
లైట్గా మారింది
ఆహా మైక్రోఫోన్ ప్రాబ్లమ్ ఏమో
చాలా దగ్గరగా మాట్లాడుతున్నట్టుంది
చాలా దగ్గర్ లేదు చాలా దూర నార్మల్గానే మాట్లాడుతున్నానే
ఆహా నాకి చాలా దగ్గరగా మాట్లాడుతున్నట్టుంది ఫోను
అంటే పర్సన్స్ దగ్గరగా ఉండి మాట్లా
ఆ ఆ
ఆహా అచ్చా అలా ఏం కాదు
ఏం ఈరోజు ఎలలా
లేదు ఖాళీయే ఏం చే
హలో ఏం జేయాలా ఊగుతాండ్ ఉయ్యాల ఊగుతాండు కూర్చొని
ఈనుగుతున్నావా
ఆ అ
ఇనుప్
ఆ
నేను కూడా కూర్చొని ఉన్నాను
ఆ మాట్లాడు నువ్వే ఆ
ఎన్న ఎన్న
ఎండ అంట ఇప్పుడైతే ఏం లేదు లేదు తగ్గే ఉంది
వర్షం రావట్లా
వర్షం రల
ఆ
రాలే
తినవా
ఆ తినం
చెప్పు ఓ
అ
అ
నాకేనా అంద్ర కలిపే ఇంద
ఆహా నాకు ఒకరికే
ఎలా కనుకునావ్ అసలు
వేరే పేపర్ మ్యాగజైన్లు వస్తే
ఆ
అది చాలా నెలలుగా
అ
సా కానీ మొన్న రీసెంట్ గా వన్ వీక్ బ్యాక్ అంది టాస్క్ ఆ
ఆ అదేలే ఎలా వస్తాయండి దీంట్లో డబ్బులు నాకు అర్థం కాలేదు
ఓ అట్లా మాట్లాడకూడదు చెప్పా
అది పర్సనల్
ఆ ఇంకా
చెపులేదాకట్ అడుగునే జప్తా
ఏం ఏం ఫోన్ చేయట్లేదా
న్నా ను్వు మన్న నైట్ చేస్తుదికా ఇం ఐదు నిమిషాలు మారి పెట్టానంటివి
ఆ
సరే అంటిని
నువ్వే ఏదో మూడఫ్ లో మాట్లాడుతా ఉండ సరికి ఇం సరేలే అని పెట్టేసిన
అవును మూడప్ప అయితే మాట్లాడినా ఇంకా ఉంటా బాయ్ ఏంటివి
నువ్ ఏం మాట్లాడట్లా హలో హలో హలో హలో హలో
ఇం ఎందుకలే నీకుభేదచే ట్లాడుతాల మీ సరేలే ఏ పడుకని చెప్పప్తట్టేసా
ఆ
అ
ఆహా
బాగా చెప్పాడు నైట్ అ ఫోన్ చేశాను భలదరాబాద్ మాట్లాడిను నైటు
డోంట్ యూస్ నేమ్స్
నాకు కొంచెం భయంగా అంది తె సరే సరే బాతో మాట్లాడితే అవును చెప్పిండ
ఆ
నువ్్వ అప్పుడే వచ్చావు బావుగాని రోడ్ల నుంచి బర్త్డేకి వెళ్ళిన్నాడా ఆ
బర్త్ డే
నుళ్ళ అక్కడ బర్త్డే అంట నైట్ ఎవరిదో బాబుది
ఆహా
ఆ
అవునా
చెయ్యొచ్చు కదా నైట్ అట్ట ఇప్పుడు మాట్లాడతాను కదా
ఏమోన చేయలేదు ఎక్కడా నైట్ నిన్నస్తంది నిన్నయితే ఫుల్ టైర్డ్ అయిపోయా
కాడ నేను అందుకే నేను చెయయింది ఏంటంటే నువ్వు పనికిెళ్ళొచ్చు ఉంటావు నైట్ పది చెప్పంది మాట్లాడాలనుకున్నాడుయితే చేస్తావులే మాట్లాడదాం నేనే మాట్లాడుత నాదేం ఉండదు తెలిసిందే
నీకు మళ్ళీ డిస్టర్బ్ గా ఉంటది అని నేను చెయలే నేను ఇంకే గంటల పరబడే మాట్లాడ వల్ల ఒక ఐదు నిమిషాలు మాట్లాడిన జాలు ఖాళీగా అంటే మాట్లాడుకుంటాము లేదంటే లేదు ో వీడికి చేస్తే గంట రెండు గంటలు పెట్టడామంట ఇడ చేసినట్లా
డా మొదలుతగదా
చ అదంతే అంటే ఖాళీగా ఉంటేనేదానా బలవంతం చేయింది నేను ఇప్పుడు గాని కా ద ఏంట్లో
బలవంతం ఏముంది గాని పనికి పోయ మళ్ళీ ఉదయాన్నే పనికి వెళ్ళాలి కదా మళ్ళీ రేపు పని లేకపోతే పడుకోవచ్చు
నేను అర్ధం చేసుకుంటా లేనా నాకు తెలుసా అన్న నేను ఎప్పుడు ఒకరి ఇబ్బంది పెటినా నా గురించి చస్తావు కదా నేను బాధపడను ఇవరికి గురించి ఇబ్బంది పను నేను అలాంటి అంతా ఉండదు నువ్వు అనుకున్నావు కదా నువ్వునుకోం ఉంటావు ఇీ జ చేద్దావ అని ఉంటుది నీకు మనసులో చేస్తే గంట రెండు గంటల మట్టడిడికోను దేనికి లేని చేయలే అంత
అసలు నిన్నయితే ఓపికలేదుయ్యా
నీకు చెయాలనే ఉంటది ఉమె ఉమె వెకే విచ్చు ఉండ పోమనువా పడతావా
ఎర స్టల్ పా పా
పాపా
వావా తమ్ముడు
దేవరా
ఆహా
బావా తమ్ముడివి రా
ఇంకా అదే కోడ్ లాంగ్వేజ్ అంట
నేను అనేది మాట్లాడాలని ఉంటది నేను ఫోన్ చేసి ఆడా గంట రెండు గంటలు మాట్లా మాట్లాడతాను అని నీకు కొంచెం భయం పెట్టింది మళ్ళీ ఆయ నేను ఫీల్ అవుతాను మాట్లాడపోతాను కదా
హు
అదంతా ఏం లేదు మాట్లాడుకోవాలా అనిపిస్తే ఇద్దరికి మూడు బాగుంటే అంతసేపుని మాట్లాడుకుంటాము లేదంటే లేదు అదంతా ఎంత
హు
నేను ఎందుకు చేయలేదంటే ఈ రోజు అంతగా నేను నైట్ పస్తుంటే పది ఆ
ఆ
కాల్ మళ్ళీ చేసానుకో టావు తమ్ముడు పనిలో ఉన్న అది ఇది అంటావు సరే మళ్ళీ దేనికిలే చేయలే నువ్వే ఫ్రీ అయితే జస్ చేస్తావు లే ఇంకే ఎం లే
ఈ రోజు పనికి పోలేదు ఈ రోజు పని లేదు
ఆ మర్చిపోయానే అక్కడికి వెళ్ళాలంటివే
ఆహా
అదిగాని క్యాన్సలా వేరే సిటీ యా
మన సిటీ యే
ఏంమది పొన్ను చూపించాలంటే
ఆ వెళ్ళేసి ఇందాకే వచ్చా
పనైందాద
అ
తిన్నావా ఎక్కడ తిన్నావా
అక్కడే సిటీలోనే సిటీలో కాదు ఇక్కడ మనం సినిమాకి కేళ్ళాం చూడు అప్పుడు నువ్వు నేను బావా
అక్కడికి ఎందుకు పోయారు పొండినే అక్కడంట్రి నెల్లూర
అయి కాదు కాదు
ఆ
ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి అక్కడ ఎక్కించుకొని తర్వాత అక్కడికి వెళ్ళాం సిటీకి
లయి ఏడ అవకూడదు తిరిగినావులే కాని నేను కే నేను ఆగను ఖళీ అయితే చేస్తవ్లేఅని నీకు కాల్ కోసం వెయిటింగ్
ఉ
నేను డిస్టర్బ్ చేయను అందుకే ఆ రోజు కూడా నాకు కొంచెం భయం వేసింది మేనం నైట్ రెండో రోజు
య
బెడ్రూమ్ లో పడుకున్నలా నాకు అలవాటు లేదు కదా అది ఒక్కటే నాలో ఉండేది మెయిన్ భయం అం టె ఇంకా ఏట్లికి భయపడను నేనంత
ఉ
అదొక మైండ్ అదొక ఆలోచన అది ఏదో లాగుంటది అదొక్కటే దేయాలు అలాంటివి అది అందువల్ల నా ఇంత భయం వేసింది మేము అక్కడ ఏం మాట్లాడిన పీట్టేస్థివి
ఏమో నేను పడు అట్లా పడుకున్నాను చ బెడ్ చాప వేసుకొని ఇంకా నిద్రపోయ
వాట్సాప్ కాల్ గాని చేసా మొత్తం ఇదక ఆరు సార్లు అదోకొసారి ఏడు సార్లు చేసా
ఏమో సైలెంట్ లో ఉనింది నెట్ ఆఫ్ లో ఉనింది ఎట్లా తెలుస్తదా
కాల్ కట్టయింద
ఆ
కాల్ కటైందిటా
ఎందు కాలు కటైంది
మాట్లాడుతా ఉంటువి కాలు కట్ అయిపోయింది అంటున్నా కట్ చేసావా
నేను కట్చేయలేదురా అసలు కట్టైంది కూడా తే
సిక్స్ టైన్ చేసా నాకు కొంచెం నిద్ర రాలా మళ్ళీ నేను డిస్టర్బ్ చేయాలని కాదు కొంచెం సే నువ్వు ఏదన్నా చెప్తావు కదా తరదాగ గుంట భయం వేసింది వీళ్ళ ముందు ఇంట్లో పడుకోమన్నారు కానీ ఇక్కడ ఆ ప్లేస్ లేదు
హ్మ్
అసలు అలవాటు లేదు బెడ్రూమ్ లో బాను పొగులు పోటు కానీ అంత పోను నేను నిజంగా అదే అంటు నా అమ్మ వాళ్ళు నువ్వు ఇందుకి రా పావు కద ఒ అక్కడ వెది ఇది ఇంకా ఫ్రీగా ఉండేలా అప్పుడు బావాల్సి వస్తుంది సర ఏ అ స అంటే ఇంకా ఖాళీగా ఉన్న పాట మాములుగాయితే పాను నేను ఇక్కడ బయటే కూర్చుంటా హాల్లో పని చూసుకుంటా అక్కడ ఉంటాగాని ముందు ఇంట్లో దేవాన్ మీద పనుకుంట అలా బెడ్రూమ్ లోకి అసలు పోను కథ అన్నా బీరువా పని దేవుడు పనీ కటకు తప్తే
మ్మ్
పని ఉండదు ఇంకా
మన ఇంట్లో మనం భయపడకూడతాముడు అది అసలు బుల్షిట్ అది
చి భయం కాదు నేను ఒక్కనే పనుకుంటా ఇంట్లో గాని నాకు కొంచెం కళలు అయి ఎక్కువ వచ్చేస్తున్నాయి దాని వల్ల నాకు టెన్షన్ గా అది ఆ ఫీలింగ్ అలా అనిపించేస్తుంది అంతే ఇంకేమీ లా
మ్మ్
మ్మ్ ఇంకేం కాదు ఒక్కటే కాని ఇంక నాకు ఏది భయం లే ఇక నాకు ఆలోచనలు అలాగా అది కనకి తీసుకెళ్ళిపోతుంది ఇప్పుడు నైట్ ఏదైనా కళ్ళు వచ్చినప్పుడు అది ఒక శ్మశానంలో ఉన్నప్పుడు ఉంటే అది నిజమైన ఫీలింగ్ ఇచ్చేస్తుంది నాకు కళ్ళు తెరిచేదాకా మెలకొచ్చేదాకా అలాంటప్పుడు భయంకరంగా భయం వేసిపోతుంది ఇంకా మాముూలుగా కుట్లా ఆటలు కాని ఇలాంటివి కాని చిన్న చిన్నవి ఏదన్నా హాస్పిటలు గాని ఏమన్నా ఆపరేషన్లు కానీ అలాంటివన్నీ ఏం భయం ఉండవు నాకు
మ్మ్
జనం వచ్చినా కానీ స్ట్రిక్ట్ గా నిలబడత అంత జంకను దేనికి నాకు ప్రైతి దానికి గుండె దైనియం ఎక్కువగానే ఉంటు పట్ది ఆ బార పారంగానా అయిన కానీ దేనికి అయినా
మ్మ్
నేన అంత భయమే ఉండదు అన్నింటిల్లో ఇదిక్కర అంతే కొంచెం అలాంటే అ ఆలోచనలు వస్తున్నాయి అంటే అంటే అంటారు ఇంట్లోనే ఉంటే మూలకచ్చాలలేను ఇంట్లోనే ఉంటే అలా ఆపడి ఉంటలా
మ్మ్ మ్మ్
అలాగా ఇంట్లోనే ఉంది పిల్లలకి ఆ విధంగానే ఉంటది